హలో
హాయ్.
హాయ్ బాగున్నావా.
ఆహ్ బాగున్నారు బాగున్నావా.
ఆహ్ బాగున్నా. ఏం చేస్తున్నావ్.
ఏ ఇప్పుడే అవుతుంది పని టీ తాగిన టిఫిన్ చేసినామీక
ఏమిటిఫిన్ చేసినావు.
నేన్న దోశ చేసిన తిన్నవ నువ్వు.
ఆహ్ తిన్నాం మేము కూడా దోశ చేసినం దోశ అంటే బాగా ఇష్టం నాకు.
అవునా అంటే నాకు ఇష్టం అని ఏం లేదు కానీ తింటా ఇగా.
ఇడ్లీ కంటే దోశ తినబుద్ది అయితది మంచిగా అంటే.
ఆహ్ నాకు ఇడ్లీ తినలనిపిస్తంది అంటే దోశ కూడా ఇ ఇష్టమే కానీ ఇది చేసినప్పుడు అది అనిపిస్తది. అది చేసినప్పుడు ఇది అనిపిస్తది.
ఆహ్ కానీ బయట టిఫిన్లయి తినబుద్ది కాదు ఇం ప్లేస్. ఇంట్లానే తినబుద్ది అయితది బయట ఇంకా. కొన్నిసార్ లేట్ అయినా జర్నీలు అటు పోయినప్పుడు తప్పదు. కానీ అక్కడ ఇది అస్సలు తిన బుద్ది కాదు.
తినబుద్ధి కాదు కాని అవును నేనైతే ఎక్కడికి బయటికి వెళ్ళిన సరే. అసలు ఊరికిండి ఎటై అసలు నేను ఇడ్లీ తప్ప వేరేది ఏం తినను అసలు అది ఇడ్లీ బా ఉండదు తెలుసు నాకు కానీ ఇక మళ్ళీ ఆయిల్ ఫుడ్ తింటే నాకు ముందే పడదు వామ్థింగ్ వస్తుంది ఇగ అయితది కాబటి నేను ఇక ఇడ్లే తింటా అది ఎట్లా ఉన్నా కూడా ఇగ
హ్మ్మ్ కాని అందరు బయట నుండి తెచ్చుకొని తింటా ఉంటారు కానీ నాకు ఇంట్లో చేసినయి తినబుద్ది అయితది బయట చేసినయి అస్సలు తినబుద్ది కాదు.
అవును అందరు చికెన్ బిర్యానీ అని అవని చికెన్ అదదంతా మొత్తం ఆయిల్ నూడిల్స్ అట అవి ఆయిల్
మొత్తం ఫాస్ట్ ఫుడ్డే తింటున్నారు ఇన్ ఇట్లా వంటలు చేయడమే బంద్ చేసిండ్రసలు ఇట్లా ఆర్డర్ పెడుతున్నారు పది నిమిషాలలో వస్తది కదా అని చెప్పేసి షాప్ లో పోయి అవి ఎవరు తీస్తారు ఎవరు కట్ చేస్తారు ఎవరు చేస్తారు అని ఆర్డర్లు పెడుతున్నారు తింటున్నారు అసలు వంట వండే లేదు ఏం లేదు
అవును ఇప్పుడు ఇక అలానే అయిపోతుంది ఇక కొంతమంది ఏమో అంటే వాళ్ళకు టైం లేక చెయట్లేదు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఇట్ల జాబ్స్
ఆ వాళ్ళకంటే ఏం కాదు కానీ
ర రైస్ కొంచెం పెట్టుకుంటారు లేకుంటే కర్రీస్ కుంటారు అది అట్లా కాకపోతే అది కూడా లేకపోతే ఇక బిర్యానీయో ఏదో ఒకటి రోటీసో ఏదో ఆర్డర్ పెట్టుకొని ఇక తినేస్తారు ఇగ వాళ్ళు
అవును
ఏ కానీ వేరే వాళ్ళ అయితే అదే పనిగా అవే ది కుంటుంటారు బయటికి వెళ్తే చాలు అసలు రికామ్ ఉండరు అసలు
స పనులు ఐపోయనయ మరి చేస్ నవా
ఏ చెయ్యాలి అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇగ
నువ్వే చేస్తావా అన్ని లేదంటే
ఏ పని మనుషులే ఏం లేదు నేనే చేస్ స్త ఇగ మా ఇంట్లో వాళ్ళ కూడా కొంచం కొంచెం హెల్ప్ చేస్తరు ఏ అది
అవునా బోల్లు
ఆ అన్నీమయ మేడం ఆ మనం చేసేది ఆఫ్ట్ పని కదా ఇక మనం మళ్ళా దానికి పని మనుషులు ఎందుకండి ఇంట్లో ఎట్లా తొందరనే అయిపోతది ఇగ అందరు స్కూళ్ళకి కాలేజ్లకి ఇట్లా ఆఫీస్ కి వెళ్ళిపోతరు కదా ఇక మనం ఇంట్ల ఉండి చేసేది ఏముంది ఇగ.
అవును మన పని మనం చేసుకున్నా కొంచెం ఆ స్ట్రాంగ్ ఉంటాం అప్పుడు వాళ్ళు ఇంకా మొత్తం మిక్సిలు లేవు ఏం లేవు ఇట్లా రుబ్బేటోళ్ళు రోళ్లల ఏదైనా పండగల అప్పుడు ఏదన్న పిండి కలపాలన్నా కూడా రుబ్బెట్ టోళ్లూ మనకు అవన్నీ ఇప్పుడు మిక్సీలు రైస్ కుక్కర్లు ఇవన్నీ ఉన్ కానీ ఈ చిన్న చిన్న పనులకు కూడా మనం మళ్ళ మిషిన్ల మీద ఆధారపడితే చాలా కష్టం అయితది తర్వాత మనకు
అవునండి మనం అసలు ఈ చిన్న చిన్నవి పెట్టుకోడానికే ఎట్లా రాదని అది కూడా మిక్సీల పట్టాలి కూడా ఇచ్చేస్తా కదా అప్పటి కాలంలో అయితే ఆ కా కారంపొడి వాళ్ళు పసుపు పొడి బియ్యం పిండి ఏదైనా కూడా హలో మొత్తం ఇట్ల ముంచ్ కొనీ ఒకరు దంచుతారు ఆ ఉంటే ఒకడు జల్లెడ పెట్టుకుంటా ఉంటే మళ్లీ ఒకరు ఇంట్లో పిండి కలుపుతా ఉండాలి అట్లా చేసుకునే వాళ్ళు
ఇప్పుడు మనకు అయింది గిర్ నీళ్లు వచ్చినయి
ఆ
అప్పటి వాల్లే మంచిగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్లు వాళ్లు జొన్నలు, రాగులు, అంబలు అవి తిని మంచిగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్లు ఇప్పుడైతే మనం ఒక ఫిఫ్టీ ఏజ్ వచ్చే వరకు కూడా మోకాల నొప్పులు అది ఇది ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్
ఓ ఇప్పుడు చిన్న వయసులోనే నాకు నడుము నోస్తు నొస్తాందీ నాకు ఇది నొస్తాందీ ఒక్క పని చేసే సరికి ఇట్ల ఊడ్చేసరికి ఊడవడానికి కూడా ఇట్ల నడుము గూడ వచ్చి
అవును ఇట్ల ఊడిస్తే ఆ అమ్మా నడము నొస్ నొస్తాంది అంటాం. ఒక రెండు రూములు ఊడిస్తే ఇతనే
అవునండి మరి మీరు చేసుకుంటారా? ముగ్గురు హుమ్ పనిమనిషినీ పెట్టుకున్నారా
లేదు మేమే చేసుకుంటాం ఇగ తల ఒక పని చేస్తాం
అవునండి అదే బెస్ట్ మళ్లీ దానిక్ పని మనిషి ఎందుకు దండగా
పని మనిషి పెట్టి దానికి అలవాటు పడితే ఒకవేళ ఆమె హెల్త్ బాలేక రాలేదు అనుకో, ఇక ఎక్కడివి అక్కడ ఉంటే మనకు మళ్ళా అదే అలవాటు అయ్యింది అనుకో చేయలేము ఇక చిన్న పని కూడా మనమ్
అవును చిన్న పని కూడా చేసుకోలేం అందుక్ ఫస్ట్ మన పనులు మనం చేసుకోవాలండి
హుమ్ అట్లా అయినా కొంచెం అలవాటు తప్పితే మళ్ళీ చాలా కష్టం అయిపోతది.
మరి ఏం కర్రీ చేసిండ్రు చేసిండ్రా వంట
చేయలేదు ఇప్పుడు టిఫిన్ చేసినమ్ ఇక వంట స్టార్ట్ చేయాలి ఇప్పుడే రైస్ పెట్టిన కర్రీ చేయాలి ఇగ మీకు పంప్ అస్తదా
మాకా వస్తదండి అంటే లేదు లేదు పంపోస్తది కానీ అంటే మాకు మాకు ఏమన్ మోటార్ ఉంది ఇంట్లో బావి ఉంది దానికి మోటార్ పెట్టేసాం మేము
ఆహా నీళ్ళు చేయ్యందరా
ఆ చేదుతాం గానీ ఇగ కొంచెం ఇగ ఇబ్బంది అయితది అని ఇగ మోటర్ పెట్టుకున్నాం ఆ అట్ల వస్తది మన తాగడానికి కూడా పంపోస్తది అక్కడ వీక్కిి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా వస్తాయి తాగెదానికి వాటర్ ట్యాంక్ వాటర్
ఆహా అప్పటి రోళ్ళు అయితే ఈ పంపులు ఉండేటివి కాదు ఏమి కాదు ఎక్కడో పోయి బిందెలు మోసుకొని తెచ్చేటోళ్ళం
అవునండి అసలు ఫస్ట్ నీళ్ళకైతే తాగానీకి కూడా లేకుండా కష్టం అవుతుంది అసలు
చాలా ఎండాకాలంలో అయితే చాలా కష్టం అయ్యేది టూ త్రీ వీక్స్ రాకపోయేది అసలు అప్పట్లో అయితే ఎక్కడెక్కడన్నా పోయి క్యాన్లు బిందెలు పోయి పట్టుొచ్చుకోవడం వల్ల
అవును ఇప్పుడు వచ్చినాయి కాని ఇప్పుడు వచ్చినాయి ఇంకా ట్టనికే మనకు బద్దకం వస్తుంది కానీ
అవును ఇంట్లో పంపు ఉన్నా కూడా అది కడగాలి పట్టాలి అంటే బద్ద
ఆ అంత దూరం వెళ్ళి బోరింగో లేకపోతే పం పంపు లో ఏదో కొనిది తెచ్చుకునే వాళ్ళం అసలు ఇప్పుడు ఎండడాకాలంలో అయితే అసలు వా ఇ ప్రాబ్లమ్ బాగుండేది హలో
అవును బాగుండేది కానీ ఇప్పుడిగా అందరికిీ పంపులు వచ్చినాయి భగీరథ పంపులు మిషన్లని
ఓ
వాటి వల్ల అందరికి ఈజీ అయింది కానీ అది కూడా పట్టడానికి బద్ధకం అయిపోతుంది మీరు ఖాళీ టైమ్ లో ఏం చేస్త స్థారు మరి
నేను ఇంకా పని అయిపోయినా కద కొంచెం సేపు టీవీ చూస్తా మూవీస్ అట్లా మూవీస్ అన్నా సీరియల్స్ ఏదో ఒకటి అట్లా చూస్తా లేకుంటే ఇగ ఏమన్నా బుక్స్ చదవడం స్టోరీ బుక్స్ అన్నా లేకుంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లా స్కూల్ బుక్స్ ఉంటాయి కదా స్కూల్ బుక్స్ కూడా ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఏమంటారు జాబ్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా
కాంపిటేటివ్యి
ఆ కాంపిటివ్ ఎగ్జామ్స్ కి ఏ నేను రోజు కొంచే చదువుతా అట్లా
ఆహా చాలా మంచి హాబిట్ మరి బుక్స్ చదవాలి నేను డైలీ న్యూస్ పేపర్ వస్తా అది మాకు ఈనాడు అది చదువుతా.
ఆ అవునండి చాలా మరి బాగు . అవును దాట్లో స్టోరీస్ బాగుంటాయి కదా.
ఆ స్టోరీస మంచిగన్ అనిపిస్తయి సండే సండే వస్తయ్.
దాంట్లో వచ్చే స్టోరీస్ అన్నీ, అంటే మన రియల్ లైఫ్ లో ఎవరో ఒక రియల్ లైఫ్ లో జరిగిన వాటి నుంచె అనిపిస్తయ్ అవి.
అవును మళ్ళీ ఇట్లా జరుగుతే. ఎట్లా ఉంటది మన సిచ్యువేషన్ అదీ ఈ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటది అని చెప్పేసి అవన్నీ ఊహంచి రాస్తరూ. కొన్ని ఇగ రియల్ స్టోరీలే రాస్తరు.
అవునండి అన్నీ పేపర్లూ సాక్షీ, ఆంద్రజ్యోతీ ఇంకా వార్తా వేరే వేరే పేపర్సున్నా కూడా అసల్ ఈనాడు. పేపరే బాగుం
అవును ఈనాడే బెస్ట్. ఈనాడే మంచిగనిపిస్తది. వేరే అంత చదువబుద్ధి గాదు.
ఆ అవును ఇదే బాగుంటది అసలు ఇది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుంది ఇదే పేపర్. బాగుంటది పేపర్ ఇదే.
అవును. మీకుందా ఇదేంది పార్క్ దగ్గర్ లో ఎల్తరా వీక్
ఆ ఇగా అప్పుడప్పుడు ఎళ్తమండి పిల్లల్ని తీసుకొని. పిల్లల్నీ తీసు ఆ దగ్గరే ఉంటది వాక వాకబుల్ డిస్ టెన్స్
మార్నింగ్ ఎళ్తరా ఈవినింగ్ ఎళ్తరా.
ఈవినింగ్ ఎళ్తాంమండి ఇగ మార్నింగ్ అంటే ఇగ పని ఉంటది గదా. ఇగ పనీ ఇగ కొంచెం లేటే ఇగ హాలిడేస్ అవి ఇవి ఏమన్న ఉంటే ఇగ లేట్ లేవడం అయితది కొంచెం ఇగా. ఇగ లేేట్ లేయ్యడం బట్టిగా ఇయ్యలేం. ఆ సండే లిగా ఫిల్లలకు హాలిడే ఉంటే ఇగా లేట్ అయి స్తది. ఇగ మరి మనం పన్ వాళ్ళని ఒకవేళ స్కూల్ ఉన్నా కూడ, స్కూల్ వాళ్ళని పంపిచ్చి, ఇగ మనం పనులు చేసుకోని తినీ అది చేసేసరికి ఏ ఇగ మధ్యాహ్నం అయిపోతది.
అవును
ఇగ సండే సండేస్ ఎప్పుడన్న ఇగ హాల్స్డేలో ఈవినింగ్ టైమ్ లో పనైపోయినంక ఇగ తీసుకెళ్తాండి.
వస్తారా అట్లా ఈవినింగ్ టైం ఫోర్ ఫై టైమ్ లో.
ఆ చేస్తామండి స్నాక్సు.
ఏం చేసుకుంటారు ఎక్కువగా.
క్కువా అంటే. పునుగులు చేస్తం. పులుగులూ, మిర్చ్ మిర్చీ బజ్జీలూ. ఇంకాముంటది ఇట్లా, అవి కాకుండా ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా కాకుండా కొంచెం హెల్దీగా కేక్స్ అట్లా ప్రిపేర్ చేసి ఇస్తాం. కుక్కీస చేస్తా మీరేం చేస్తారు. చేస్తారా మీరు.
ఆ మేము కూడా ఇవి ఏంటీ సమోశాలు, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ. పకోడీ ఇవి వేసుకుంటమ్ బయటే కావాలని నీ ఏడుస్తారు కదా బయట ఆయిల్ మంచి ఉ అది మళ్ళీ ఎప్పుడ ఆయిల్ వాడతారు అందుకే ఇంట్లో వేస్ కొదింటే బెటర్ అని ఇంట్లోనే ఏస్తాం కొంచెం కష్టమైంది ఏం కాదు కానీ ఇంట్లోనే జె చేయాలే
అవునగే ఇంట్లో కూడా ఆయిల్ ఫుడ్ మంచిది కాదుకని బయటికి అంటే కొంచెంట్
ఆ అంటే తినాలి అనిపించినప్పుడు ఇక ఇంట్ లో వేసుకుంటే బెటర్
అవునండి ఇక ఇంట్లో ఏదైనా ఇంట్లో చేసుకోవాలి ఇక అంతే కష్టం అనిపిస్తది గాని ఇక మరి ఏం చేస్త మం హెల్త్ కంటే ఎక్కువ కాదు కదా
అవును
ఇంకా మీరు ఏం చేస్తారు మీ హ్యాబిట్స్ ఏంటి ఏం చేస్తారు ఎట్లా
ఉమ్ నేను టీవీ చూస్తా ఇక సండేస్ వస్తే కొంచెం టీవీ చూస్ త సండే బుక్లే చవుత ఇగ పడుకుం టా కొంచేబఫ్ పెను నట్ల
అవునండి కొంచమ్ రెస్ట్ తీసుకోవల న్ పిస్తుగా పని అయిపోయినంత
అవును కొంచమ్ ఒక గంట వాడు కుంటే మంచిగా అనిపిస్తది
ఉమ్ ఇక మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా ఎప్పుడు పనులు పనులు పనుల తోటె అయితది మల్లి ట్రిప్స్ కట్ వెళ్తారా ఇంకా హాలిడేస్ వీకెండ్స్ వస్తే
ఆ అప్పుడప్పుడు వెళ్తాం మూవీస్ కి ఫ్రెండ్స్ తోటి ఇట్లా చిన్న డి మార్ట్స్ కి షాపింగ్స్ కి అట్లా వెళ్తాం వీకెండ్స్ లో లేకపోతే బయట మండే కి అట్లా ధాబా రెస్టారెంట్స్ కి అట్లా వెళ్తాం అప్పుడప్పుడు
ఇక వెళ్ళాలి ఎప్పుడు ఇక పిల్లల తోటి ఇంట్లోనే ఉండి ఇక చదువుకోవడం పనులు చేయడం ఇట్నే కానీ కూడా కొంచెం రిఫ్రెష్ లాగా ఉంటాది మనకు కూడా
ఆ అవును కొంచెం బోర్ అనిపిస్తది కదా ఇంట్లో ఉండి ఉండి కొంచెం బయట అట్లా బయట గాలి తగుల్ తే కొంచెం మంచిగా అనిపిస్తది సర్ ఏ అండి మరి నాక్ కొంచమ్ ఇగ కర్రీ చేయాలిగా
ఆ సరే అండి బాయ్
ఉమ్ సరే బాయ్
అ